హలో అండి
ఒకే ఏం చేస్తున్నారు
ఏం లే అండి ఖాలీ ఇప్పుడే పవర్ పోయింది
ఓ మళ్ళీ ఏదైనా కట్ చేసిన్నారా అండి మీ సైడ్
ఊ అంటే ఇప్పుడు పొయస్తుందండి
ఓకే అంటే కటింగ్ చేస్తునారా ఏమైనా రిపేర్స్ లా అని
మేబి
ఊ మా పాత హస్టల్స్ సైడే నేను ఎంత కరెంట్ లేదండి అక్కడ ఏదో ఫ్యూసు కొట్టిచ్చారంటా అంతే ఇంకా అసలు కరెంటే లేదంటే వాళ్ళకి చాలా సేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు
అవున
ఉ ఊ అది
అంతే అంటే మనం మీ ఫ్రెండ్ మీరు వేర్ వెరే హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చిలా కొత్తగా
ఊ అవునండి అంటే నేను హాస్టల్ నుంచి వెంటనే వచ్చేసాను తను ఇంటికెళ్ళి ఇంట్లో కొన్ని రోజులు నుండి మొన్ననే వచ్చింది
హలో
ఉ
ఊ
యాక్చువల్ గా తిన అయితే ముందే హాస్టల్ కి వచ్చింది వన్ మంత్ బిఫోర్ ఇంటికెళ్ళక ముందు మార్చ లో వచ్చింది తిని హాస్టల్ కి
ఉ ఊ
అలా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మొన్న వచ్చింది లాస్ట్ వీక్ లో ఉ అంతే
ఉహు మీరు గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీ అండి
కృష్ణా యూనివర్సిటీ అండి
ఆ అర్ధం కాలేండి
కృష్ణ యూనివర్సిటీ ట్వంటి ట్వంటీ వన్ పాస్ట్ అవుట్
కృష్ణ
ఊ కృష్ణ యూనివర్సిటీ కెయు
ఓకే ఓకే ఓకే ఆహ
ఊ
ఊ
విన్నారా ఎప్పుడైనా
ఆ లేదండి అందుకే ఈడ కేయు అంటే కాకతీయ విన్నా కృష్ణ ఎప్పుడు వినలే
ఉమ్ ఓకే
మీరు ఏపీ నా అండి
అవునండి మీరు
అవునా ఏపీ నా నే
ఉమ్ ఓకే
ఉ
ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి
ఎన్ని ఇయర్స్ నుంచి
ఉంటున్నారు
ఎక్కడ
తెలంగాణలో
ఈ మాది ఇక్కడే అండి ప్రాపర్ మొత్తం అంటే
ఓకే అంటే అక్కడ తెలంగాణలోనే పుట్టారా
ఆ ఎస్
ఓకే
ఉ
ఉ
అ
నేను పుట్టి పెరిగింది చదివింద అంతా ఆంధ్రానండి అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకొని తెలంగాణ వచ్చాను ఇంకా జాబ్ సర్చింగ్ కోసం
ఓ
ఉ బయట చాలా కష్టంగా ఉందండి జాబ్ దొరకడానికి వాకింగ్స్ చేస్తున్నా ఏమి దొరకట్లేదు వాళ్ళేమో గంట గంటలు వెయిట్ చేపిస్తారు సరే అంత వెయిట్ చేపిచ్చేసి జాబ్ ఇస్తారా అంటే అది లేదు సెలెక్ట్ అయ్యామని అంటారు ఆ ఆఫ్ లెటర్ రిలీజ్ చేయ్యరు డాక్యుమెంట్స్ వెంటనే కావాలంటారు అంత కావలనప్పుడు మెన్షన్ చేయాలి కదండి పాపం చెయ్యరు కొన్ని డేస్ అలానే తిప్పించుకుంటారు ఫోన్లు చేసిన ఎత్తరు ఏంటో సెలెక్ట్ అయ్యమా లేదా మెయిల్ చేస్తే బాగుంటది కదా ఏమోలే తిప్పించుకుంటారు వాళ్ళకంత సరదా
అవునండి నేను కూడా విన్న బాగా ఇట్లా
ఉ
ఉ
హ
మీరేమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళిళా అండి మరి
ఉమ్ ఇంత రిసెన్ వెళ్ళలేదండి ఇదివరకు వెళ్ళలేదాన్ని
టైం ఉండట్లేదు ఇప్పుడు హ
ఆంధ్రాలో ఇంకా ఏం స్పెషల్ ఉంటాయి అండి
మా ఊర్లో అయితే మశాలా ఫేమస్ అండి మురుమ్రా మసాలా, బందర్ లడ్టు, బందర్ బాదం పాలు బందర్ హల్వా ఇవన్నీ ఫేమస్ మావి
ఓ ఫేమస్ మ్
మ్
మీరు తింటార అండి మరి అవి బా
మీ ఊర్లో ఏం ఫేమస్
ఆ
ఆ అంటే బాదం పాలు తాగేదాన్ని ఇదివరకు మానేశాను బాదం ఏస్ కి బాగుంటది అదేంటో అండి మా ఊర్లో బాదం పాల అన్నా సిక్స్టీ ఫైవ్ రూపీస్, బాదం ఐస్ క్రీమ్ అన్నా సిక్స్టీ ఫైవ్ రుపీసే. బాగుంటది కానీ చాలా వొత్
అవునా హు
నేను లాస్ట్ టైమ్ మోన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ ఒక వాయి ట్రై చేశాను చాలా బాగున్నాయి.
అవునా అది ఫేమస్ కదా మ్
మ్
మ్ ఇంకా ఏమన్న ప్లేసస్ తిరిగా తిరిగార అండి భద్రాచలం అట్ల
మ్ భద్రాచలం వెళ్ళానండి. ఆ ఈ ఇయర్ కాదు కాని లాస్ట్ చొరు వెళ్ళాను వజ్రాచలం అండ్ జంగారెడ్డి గూడెం లో తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు అలా ఇంక బైక్ తీసుకుని జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వెళ్ళాము బైక్ మీద
బైక్ మీద ఓహో ఇంకా థౌసండ్ పిల్లర్ టెంపుల్స్ అట్ల ఎల్లిల్ల అండి
మ్హు అవి ఏం వెళ్ళలేదండి కుదరలేదు ఈ యాదగిరిగుట్ట కన్నగిరి వెళ్లాను
ఓ
మ్
మ్హు
మీరు ఎల్లార
ఆ లేదండి ఇంతవరకి ఎల్లలే
అదేంటండి తెలంగాణ అన్నారు థౌసండ్ పిల్లర్స్ టెంపుల్ ఇవన్నీ ఎళ్ళలేదా
ఆ ఎళ్లలేదండి మా ఫ్యామిలీ ఎల్లిలి కాని నేన్ వెళ్ళలే ఇక నేను అప్పుడు హాస్టల్లో మేబి మ్ అప్పుడున్న అట్ల
ఓకె మ్హు
మ్
స్వర్ణగిరి, యాదగిరి గుట్ట
మ్
అన్నగిరి, యాదగిరి గుట్ట వెళ్ళారా అండి
ఆ లేదండి వెళ్లలే
మ్హు
మ్ ఈ ఇయర్ నాతో ప్లాన్ చేద్దామని ఇగ అన్నయ అన్నారు.
ఓకె
ఇల్లాలిక
ఉ
ఉ
వర్షం పడుతుందండి మా సైడ్
కొడుతుందా
ఉ మీకు
మాకు ఇటు చాలా చల్లగా ఉందండి కొట్టేటట్ట అంటే పడేటట్టే ఉంది
అ ఉహు
ఉ
అదేంటోండి నిద్రొస్తుంది నాకు నైట్ పడుకునే సరికి వన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ కి మా డాడీ కాల్ చేశారు
అయ్యో
ఉ
మళ్ళీ ఆఫ్టర్నూన్ నిద్ర వస్తాదా అండి మరి మీకు
ఉ
నిద్ర వస్తదా మరి ఆఫ్టర్నూన్ పడుకుంటారా
లేదండి పాత హాస్టల్ లో అయితే లేస్తాను నేను టిఫిన్ కి మ్యాక్సిమమ్ లేవను ఆఫ్టర్నూన్ లంచ్ కి డైరెక్ట్ లేస్తా తినేస్తా వర్క్ చేసుకుంటే ఉంటే మళ్ళీ ననైట్ తింటాను మళ్ళీ కూడా పడిపోత అలా రిపీట్ ఉ
ఇంగ మీ మ్ మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా అండి మరి మీతో హాస్టల్ కి
లేదండి రాలేదండి యాక్చువల్ గా
మీరొక్కరే
వాళ్ళు ఆహా అవునండి నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం చూస్తు సో తను వచ్చింది బావుందా అండి తను వస్తానందని నేను ఇంక ఇదే హస్టల్ జాయిన్ అయిపోయాను తను నాతో చెప్పిన ఒక వన్ మంత్ కి వచ్చింది హాస్టల్ కి ఉ ఉ అవునులేండి
లేదండి
మీకు కుక్క అంటే ఇష్టమా
అర్థం కాలే కుక్కలా
ఆ
ఆ కుక్కలు అంటే ఇష్టమండి క్యాట్స్ కూడా ఇష్టమే
ఉ ఓకే పెంచుతారా మరి మీ కుక్కనైనా డాగ్స్ అయినా
అంటే కు కుక్కలంటే పెంచ్
పెట్స్ ఆ డాగ్స్ ఇష్టమండి
డాగ్స్ ఇష్టమా మాయ మాకు క్యాట్ క్యాట్ ఉండేదండి ఒకటి ఒక ఫైవ్ ఇయర్స్ అయితుంది మేబి దాని పిల్లలే తిరుగుతున్నాయి మా ఇంటి చుట్టూ
ఉహు
ఉమ్ ఇక ఒక టూ పిల్లలు అంటే నార్మల్ తిరుగుతాయి కదా అవి అంటే వాటి బీ బ్రీడ్ అంత ఏం తెలీదుండి
ఓకే
ఉమ్
సరేనండి నేను పడుకుంటానండి కొంతసేపు ఉంటానండి
ఆ సరే అండి